చెప్పండి బాగున్నారా
న్నారా
ఆ మేం బాగున్నాం ఏం చేస్తున్నారు
ఖాళీ అండి మా అన్న వాళ్ళ ఇంటికి వచ్చా పాపతో ఆడుకుందామని
ఆ ఆ అవ్
హ
ఆ ఏ సమ్మర్ హాలేడేస
లేదు ఇంటి పక్ కల్లే అచ్చా ల
ఉమ్
తిన్నారా మరి లన్చ్ చేసారా
ఆ చేసామండి మీర్ చేసారా
ఉమ్ తిన్నాం ఏం కర్రీ
అ కూర ఉమ్ పప్పు పప్పు చేసమండి
ఓకే అంటే ఓన్లీ పప్పేనా పప్పులోకి ఏమన్నా లైక్ చిప్స్ కానీ పాద్ద అవునా
ఉమ్ మీరేం చేస్తున్నారండి
మా మమ్మీ ఈరోజు టొమాటో చార్ చేసింది దానికి ఆలుూ చిప్స్ చేసింది సైరి
ఉమ్ మీకు ఫ్రెండ్స్ ఎవరన్న ఉన్నారా హలో హలో
వినిపిస్తుందా వాయిస్
ఆ వినిపిస్సున్ది మీ ఫ్రెండ్స్ కు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా
ఉన్నారండి నాకు చాలా మంది ఫ్రెండ్స్
ఊ ఏ ఫ్రెండ్ అంటే ఇష్టం మఅండి
నాకు ఎక్కువ మా ఇంటర్ ఫ్రెండ్ ఉంటది తనంటే ఎక్కువ ఇష్టం
ఆహా
యూ
తనతోటి అన్ని చెప్పుకుంటారా అండి
అవునండి తనతోనే చెప్పుకుంటాను కానీ ఇప్పుడు తను బ్యాంగ్ళూరుకి వెళ్ళింది సో కొంచెం బిజీగానే నేను నార్మల్ గా అన్నీ మా మమ్మీ తోనే చెప్తా మా ఫ్రెండ్స్ కొంతమంది మమ్మీ
మమ్మీ తో చెప్ పొరా అండి
చెప్పుకుంటా నైటెన్ డైలీ నైట్ మమ్మీతోని ఖచ్చితంగా ఒక రెండు గంటలు ముచ్చడిస్తా నేను
ఊహూ
పడుకునే ముందు మమ్మీ డాడీ ఒక వన్ అవర్ టు అవర్స్ ముచ్చట్లిస్తా అనుకుంటా
ఆహా వంట మంచిగా చేస్తదా అమ్మ
ఊ బా చేస్తుది మమ్మీ చేపల కర్రీ బాగుంటది మ
ఎట్ల చేస్తది చెప్పిందా హలో హలో
హలో
ఆ మీ మమ్మీ ఎట్ల వంట చేస్ తది ఒకసారి చెప్పిందా
చెప్పలేదు నాకు చేపల కర్రీ నేర్చుకుందాం అనుకుంటున్నా నేర్చుకోవాలి
ఊమ్మ్ అది నే నేర్చుకుంటే బావుంటదేమో కదా
అంటే నాకు అన్నీ వచ్చు బట్ ఒక ఫిష్ ఒండనీకి రాదు అవి అంటే లైక్ ఇరిగిపోతాయి కదా లైక్స్ డెలిట్ కేటెడ్ గా ఉంటాయి కదా చాప ముక్కలు కల్ తుంటే ఇరుగుతాయని భయంమైద్ది సో అండనీకి రాదు ఒక చాపలు నేర్చుకోవాలి
ఆహా
ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మా అమ్మమ్మ వాళ్ళ ఇలేజ్ లో ఫిష్ పి కిల్ బెడతది ఫిష్ ఫ్రై సూప్ మంచిగా చేసు ఇ సమ్మర్ వస్తే మాకు చాపలతోని పండగే పండుగ
అదే కదా కొర్రమీన్ షాప బావున్ టది కదా
అవును ఏంతలో చాపలల జెల్వదు కొన్ని చాలంటరు బొమ్మచాపంటరు బంగారు తీగంటరు
మేం కొర్ర కొర్రమీనంటే చాలా ఇష్టపడతాం
ఉమ్మ్ ఇయన్నీ పట్ కుస్తా వండడి మ వాళ్ళు లైక్ వాళ్ళదే ఇన్ఛార్జ్ మొత్తం చాపల్ది
ఉ
ఇక బట్ పంపిస్తున్నట్గా డైలీ విసుకొస్తంది ఇక రోజు చేపలు చేపలు చేపాలని
చాపలు దినాలి కంటికి మంచిది
అంటే ఒక అప్పుడు నే దినకపోయి ఓన్లీ చికెన్ తినది బట్ ఇక ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి అలవాటు చేసుకున్న చేపలు మటన్
చాపల కూర తినాలండి మంచిదండి
పల్ ఫ్రై బాదింటా చాపల పులుసు లో జస్ట్ ఓన్లీ ఒక పులుసు లో చేప ముక్కేసుకొని దింటా
ఉ
మీర్ దింటారా ఫిషెక్కువ
ఆ నెందింట నేను కొర్ర కొర్రమీన్ షాపొక్కటే దింటా మళ్ళీ ఒకటి బంగారు దగ్గర షాప్ పప్పడుదింటా అది గూడా తలకాయ దింటా
అన్నీ అన్న ఇద్దరు కొంటే కొంచెం ఫైట్ అయిద్ది వన్ కేస్ చేప ముక్కలు తలకయితోని వద్దరికి
హ
బాగుంటుది అండి అంటరు నాకు అంటే కొంచం భయమయితది ముళ్లులు గుచ్చుకుంటే అని చెప్పేసి ఆల్రెడీ ఒక రెండు మూడు సార్లు గుర్చ్చుకున్నాయి గొంతులో ఇతే బయం అయితది
కొరమీళ్ళ ముల్లులుండవే
అంటే వేరే దాంట్లో ఉంటాయి అంతే ఇక తినాలంటే ఏదో ఇక తినబది కాదు ఇక్ ఫ్రై అయితే బా తింటా
ఊహు
ఎండి చేపలు తింటారా మీరు ఇ బస్
కొర్రమీన్లో ముల్లెక్కువ ఉండదు మనం డ పులుసు పె చిన గూడా బాగుంటది ఇంగ ఎండు చేపలంటే మేము ఎండు రొయ్యలు పచ్చి రొయ్యలు
అంతే స్మెల్ వస్తాయి కదండీ ఎండు చేపలు త
ఆఓ అయినా నచ్చతదులేే తిన్టా అవి కొన్ని పులుసు పెడితే బాగుంటాయి
నేను ఎక్కువ తిననండి మా మమ్మీ వాళ్ళు తింటారు
పచ్చిమిర్చేసి ఆ కారం ఉప్పు మసాలాలు తగిలిస్తే బాగుంటది
మా మమ్మీ వాళ్ళు తింటారు నేను తినను ఎక్కువ రండు చేపలు ఆ రోజు రండు అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కిచెన్ లో ఇంట్లోనే ఉండాలి స్మెల్ కి బయటకి వచ్చేస్త
హహ కానీ బాగుంటాయి ఏండు చేపలు
నార్మల్గ పచ్చి రొయ్యలు తింట పచ్చి చేపలు తింటా అంతే కానీ ఎండు చేపలు ఎండు రొయ్యలు అవి స్మెల్ఎ పడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా
ఎండురోయలు కూడా బాగుంటాయి తెలుసా టమాటా ల లేసి ఆ ఎండు రొయ్యలు నూనె నార్మల్గా బయట ఏంపాలి వంపిన తర్వాత ఆ అవన్నీ మంచిగా ఫ్రెష్ చేయాలి ఫ్రెష్ చేసిన తర్వాత ఆ టమాటాల లేస్తే మస్తుంటాయి సుక్ ప్పరుంటాయ్ అలా కొత్తిమీర యాడ్ చేస్తే మామూలుగుండదు. కాకపోతే ఎండు రొయ్యలు అంత స్మెల్ అందరికి ఇదే ద్దది గాని నా అది కూడా బాగుంటది నేను టమాటా పచ్చడి ఎట్లు కానీ ఎండు రోయల పచ్చడి కూడా అంతే ఎండు రోయుల కూర కూడా అంతే అనిపిస్తది నాకు
అ
ఉమ్ బాగుంటది ఎండు రొయ్యల కూర
అక నాకు పట్ మం రెండు రొయ్యలు తినగాని లే పచ్చి రొయ్యలు వస్తుందంట ఇగ నాకు ఇష్టం అని చెప్పేసి మా మామ వాళ్ళు పట్టుకొని వస్తా ఉంటారు రెండు రొయ్యలు చ్చి పచ్చి రొయ్యలు
ఉమ్ ఆ
ఇ పచ్చి వరు పుచ్చి పెర్చలేదు నేను బిర్యానీ చేసుకుంటాం. బాగుంటది రోయ్యల బిర్యానీ
అన్నీ తినాలండి అట్లయితే ఎట్లా అండి.
ఏమో చిన్నప్పటికెళ్ళి తినాను ను మమ్మీ వాారు ఎంత తినమని చెప్పినా కూడా ఇ నాకు స్మెల్ పడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లనే ఉండ
హ చికెన్ అయితే తింటారా అండి మంచిగా
చికెన్ ఫేవరెట్
మటను
మటన్ తింటా ఇప్పుడిప్పుడే కొంచం మరి అంత తినను
మటన్ తిన్నారా అండి మీరు
తింటాను అంటే మరీ అంత ఇష్టంగా తినను బట్ ఏదో డైలీ ఒక టూ టైమ్స్ అట్ల ఏమో తింటా ఆ రోజు కర్రీ వండుతే అదే చికెన్ వండితే డైలీ త్రీ టైమ్స్ తింటా అది మటని త టూ టైమ్స్ అంత అంత ఇష్టం ఉండదు అంట
మటన్ ఎక్కువ ఫేవరెట్ కదా అండి
ఆది అయ నాకు నచ్చదు నేను తినకపోయది ఒక ఇంటర్ వరకు నేను ఓన్లీ చికెన్ తప్ప ఏది మటన్ గాని ఫిష్ గాని ఏవి ఇప్పటికి కూడాడ అ మమ్మీ వాళ్ళు మటన్ తలకాయ బోటీ తింటారు వాళ్ళకి బోటీ ఇష్టం బాగా తలకాయ కూడా నా కోసమైనా చెప్పేసి చికెన్ పట్టుకోస్తరి వాలాళగ తినాల అనిపిస్తుినప్పుడు
ద
ఓ అమ్మీ బోటి ఫ్రై బాగా చేస్తుంది బోటి ఫ్రై అయితే కళు పెట్టుకొని తాకు పింట తని త
నాకుూ సేమ్ బోటీ అంటే చాలా ఇష్టము
మా మమ్మీ బోటీ బాగా తింటది మా తాత్యకి ఇష్టం అయ్య పడుకున దమ మంటికి
ఆహ ఆ మామ్మూళ్లు గ ఇట్ల అందరూ మంచిగా ఉన్నారా మరి
బాగు అన్నారుారు
హ మాయిలు గట్ అందరు మంచిగా చూసుకుంటారు
ఆ చూస్కోంట్ర బానే
ఎద వందన్నారు మాయలు
ఇద్దరు
ఆహ ఎంతో హ్యాపీగానే ఉంటాడా
ఉ ఫుల్ చిల్
చిల్లా
హ
హ
ఓకే అ బాయ
బాయ్